హలో
ఆ చెప్పండి
నమస్కారం మేడం
నమస్కారం అండి
ఏం చేస్తున్నారు ఆ బాగున్నా బాగుందండి ఏం చేస్తు స్తున్నాం
ఏం చేయట్లేదండి ఇప్పుడే డిన్నర్ ఫినిష్ అయింది. కాలిగా కూర్చున్నామండి.
ఖాళీగా కూర్చున్నారా మేడం.
అవును సార్
ఇంకా ఏం విశేషాలు మేడం.
ఏం లేదు సార్ మీరు తిన్నారా?
తిన్నామండి ఇప్పుడే
ఏంటి డిన్నర్ స్పెషలే ఏంటి సార్?
ఈ రోజు బెండకాయ అండి మాది.
అవునాండి
మీదండి
అ గోంగూర పచ్చడండి.
ఆ వెళ్తుండే శ్రీరామనవమి కదా మేడం.
అవును సార్.
మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు. టెంపుల్కి వెళ్తారా మేడం.
ఆ వెళ్తాం వెళ్తాం సార్
వెళ్తారా అండి.
వెల్తమ్ సార్
సీతారాముల కళ్యాణం జరిగే వరకు ఉంటార మేడం.
ఆ సీతారాముల కళ్యాణం జరిగే వరకే ఉంటాం. ఎర్లీ మార్నింగ్ లెస్తాం ఇంట్లో పనంత శుభ్రం ఇ వేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్తాము. ఇంట్లోనే కొబ్బరికాయ అన్నాను. అంటే ఇంట్లో కూడా దీపం పుట్టించినాంకా ఇల్లు శుభ్రం చేస్తా మక్కన దీపం ముట్టిస్తాం. పుట్టిచ్చినంక ఇంట్లో ఏమన్నా ఆ సేమయా ఇంట్లో ఏమనా తింటే తినేసి, దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మధ్యాహన లంచ్ చేస్తాం సార్
అవునా అండి.
దేవుడు దగ్గర తీర్ద ప్రసాదం తిని తీసుకొని స్వీకరించినాంక పానకం వడపప్పు, పులిహార పెడతారు అక్కడ అ తింటాం అన్నమాట. తిన్నాక మధ్యాహ్నం అన్నం తింటాము
అవునా మేడం అంటే మీకు టెంపుల్ మీవి దగ్గరలో ఉందా మేడం
దగ్గరలో ఉంది బై వాకబుల్ డిస్టెన్స్
అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం వెళ్తారా మీరే
నేను నేను నా సన్స్ కిడ్స్
ఆహా మీ పిల్లలు మీరు వెళ్తు
అవునండి అవును
ఇంకా మేడం మీరు భద్రాచలం టెంపుల్కి వెళ్తారా మేడం ఎప్పుడనా
ఆ ఆ సీతారామ కళ్యాణ కి వెళ్ళాంగానే వీడిగా మామూలు టైమ్ లో వెళ్తాం కానీ ఈ ఆ ఈ టైమ్ లో చాలా బాగుంటుందంట
ఈరో ఎల్లుండి ఇరవై ఏడు కదా మేడం
అవును అవునండి అవునవును
ఎందుకంటే బాగా చేస్తారట అక్కడ సీతారామా
ఆ శ్రీ భద్రాద్రి సీతారామల కళ్యాణ్ చాలా బాగా జరుగుతుంది ఆన్లైన్ లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇంత ముందు ఒక టెన్ డేస్ బ్యాగ మా ఫ్రెండ్స్ చేసారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్ళామని టికెట్ బుక్ చేస్తా అన్నారు
ఆ
ఆ ఎందుకు అందరం కలిసి వెళ్ళి మంచి దేవుని దర్శించుకుని వద్దాము ఇకా ఎప్పుడు ఎవరికి మ వచ్చినట్టు వాళ్ళు పోతే మనం వేర వేరు కంపార్ట్మెంట్ లో ఉంటున్నాం దేవుని చూసినట్టు అనిపి అట్లా చూసినా కూడా మనందరం ఒక దగ్గర ఉంటే అదొ ఒక హ్యాపీనెస్ ఉంట కదని మా ఫ్రెండ్స్ అంటున్నరు అనమాట సో అయితే ఏం అంటేయ అందాం కలిసి ఒకసారి ఆన్లైన్ టికెట్ తీసుకున్నారు మా మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ ఉన్నారు తాయ అందర మా ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ అందరం కలిసి వెళ్తున్నాం
అవున
దేవుని వీక్షించడానికి క కళ్యాణం తిలపించడానికి
అవును తలంబరాలు కూడా చాలా అంటే భక్తులందరూ కలిసి అంటే మా దగ్గర దగ్గర ఉన్న విలేజ్ వాళ్ళు ముత్యాల తెలంబరాలుంటారు కదా చేస్తున్నట్టుగా చేయతోనే పోఓలవడదు
ఆ అవునండి దేవుడి యొక్క తలంబ్రాలు అనే అక్కడ ఎవరైతే సేవకులు ఉంటారో దేవుని సన్నిధిలో ఉంటారుగా సేవ సేవ చేసుకునే వాళ్ళు ఆడవ మహిళలు మహి ఇల్లందరూ ఒడి మన ఒడ్లోనే ఒల్ చేసేటోళ్ళు వల్సిి ఆ వాటితోనే తలంబ్రాలు చేస్తారనమాట అవి కొన్నన్నా ప్యాకెట్లలో పెక్ చేసి అందరికి పబ్లిష్ చేస్తూ ఉంటారన్నమాట
అవున మేడం ఇంక మేడం మీరు పండుగల సుందర ంగా ఏమన్న సినిమాకి వెళ్తరా బయటికి
సమ్ టైమ్స్ వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మా ఫ్యామిలి మెంబర్స్ అలా కలిసి ఒకొసారి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము నాయి బస్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఎప్పుడ ఏ ఏ మూవీకి వెళ్ళామంటే గుంటూరు కారం సినిమా వెల్లాం
చాల లాంగ్ కదా మేడం గుంటూరు కారం అంటే ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అది
అవునండి అవును
అవున్ ఆ ఇంకా మేడం మీరు ఏమైనా షాపింగ్స్ షాపింగ్కి వెళ్తారా అంటే ఈ నవీమి పండుగకు ఏమైన్నా పట్టు వస్తలు ఏమన్నా తీసుకుంటా అా మేడం మీ ఫ్యామిలీ వాళ్ళ ఇట్లా మీ
ఆ తీసుకుంటున్నాంగ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా కొలిక్స్ చెప్తున్నారు కొత్త కొత్త షాపింగ్ మాల్స్ పడ్డాయి మాంగల్య షాపింగ్ మాల్ ఉంది అందులో బాగున్నయి క్వాలిటీ బాగున్నాయి పట్టు చీరలు గానీ ఏదైనా గాని బాగున్నాయి వెళ్ళి తీసుకుందాం అని అ కున్నారు అలాగే ఇక మనకి దగ్గర్లో ఈ రుక్మిణి షాపింగ్ మాల్ అని కొత్తగా ఏర్పడింది ఇట్ల ఇస్ా ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది కదా
ఆ
ఎ ఒక ఇ ఒక టెన్ రూపీస్ కి ఒక చున్ని వన్ రూపీకి ఒక చీపు ఇకా డ్రెస్ వచ్చేసి ఒక సెవెంటీ రూపీస్ కి అలా కాస్ట్ బట్టి వస్తుంది అంట అసల్కిేన్ ఇంత తక్ క్కువ రేటుగా వస్తున్నాని మేము లోతుగా పరిశీలించుకుంటే ఎంక్వైరీ చేసినాం ఏంటే వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారంట
ఆహ
మొత్తంగా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు వెన్నె తెలిసిందనమాట వాళ్ళ బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయంట విజయవాడలో ఉన్నాయంట ఇట్లా ఖమ్మంలో అల ఆ టైమ్ అ కొన్ని కొన్ని బ్రాంచ్లు ఉన్నాయంట సో వాళ్ళు తకో వేస్తే సున్నారంట అది కూడా బుక్ చేసుకున్నా మాకు కొలిక్స్ అందరం కలిసి వెళ్దామని ఫిక్స్ అయిపోయియాం బై బస్ అయినా బై ట్రైన్ అయినా వెళ్దాం అనుకుంటున్నాం
అంటకిలుకు సారితో మీ ఫ్రెండ్స్ ఆగాలి సార్
ఆ మ ఫ్రెండ్స్
అవున మేడం
అనే
సోనిప్పు సినిమాకు వెళ్ళిండ్ర మేడం ఫ్యామిలీ కాకుండా ఎక్కడ
ఫ్రెండ్స్ తో ఎప్పుడు వెళ్లేదండి
అంటే మీ కాలేజీ రోజులలో స్కూల్ రోజులలో వెళ్లేదా సినిమలకు
మేము వెళ్ళలేమండి మేము ఎప్పుడ ఎక్కువ చలు పతే రెస్పాన్సిబిలిటీ ఉండేది
అంటే మీరు స్కూల్ రోజులలో కాలేజ్ రోజుల్లో స్పోర్ట్స్ల ఆటలలో పాల్గొనేద
పాల్గొనేట వాళ్ళ ఉన్నా సార్
అంటే మీరు స్కూలు తరఫున పాల్గొనేదా మీ సొంతంగా మీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన
సొంతంగా అంటే స్కూల్ డేస్ లో ఏమో ఇట్లా పో పట్టపూటలు పెట్టేటప్పుడు కూడా మేము రన్నింగ్ పోటీ కబడ్డీ అలా చిన్న చిన్న వాటికి గేమ్స్ ఆడే వాళ్ళం అనమాట ఎక్కువ ప్రయా అంటే మా సిస్టర్ ఉండేది మా ఓన్ సిస్టరు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ అనమాట అంటే తన సెటిల్ ఏదైనా ఆడాలనుకున్నదనుకో ఏదైనా గేమ్ ఆడాలనుకున్నదనుకో ఫస్ట్ నాతోనే ఆల్ ద బెస్ట్ చేయించుకని తర్వాతనే ఏ గేమ్ ఇద లేదన్నమాట టెన్ గార్డెన్ హాకీ అయినా ఖోఖో అయినా కబడ్డీ అయినా ఏ ఏ టైప్ గేమ్స్ అయినా ముందు మా అక్కతోనే హల్ ద బెస్ట్ తెప్పించుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అనమాట నమ్మకం నమ్మకం నేను అన్ని కబడ్డీ ఎక్కువ ఇష్టం అండి కబడ్డీ ఉన్న టన్నికియట్
ఆహా మీరు ఎప్పుడైనా కప్ సాధించ ంద గేమ్ లో విన్ అయినా
ఒక చిన్నప్పుడు రన్నింగ్ గేమ్స్ లోని ఒక ప్లేట్స్ అప్పట్లో ప్లేట్సే కదండి ఎక్కువ స్టడీ చేయకు ప్రిపరెన్స్ ఇచ్చేది మా సిస్టర్ ఏమో గేమ్స్ ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చేది ఆ సిస్టర్ ఏమో ఆటపోటీలు, సాంగ్స్, డ్రాయింగ్, డ్యాన్స్ అలాంటివి ఇష్టం ఉండేది నాకేమో స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ బట్ ఇప్పు డు నేను నా కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా గేమ్స్ ఆడుతూ ఉంటాను వాళ్ళ కూడా ఎంకరేజ్ చేస్తు ఉంటారు ప్రతి ఇప్పటికి కూడా మేముడు మా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఖోఖో ఆడతాం, కబడ్డీ ఆడతాం, రన్నింగ్ ఆడతాం షో ఆట ఆడతాం ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడుతా ఉంటాం అనమాట
అవునా అంటే మీకు స్టడీ పరంగా స్టడీ హైర్ ఎజ్యుకేషనా మీ ది మామూలానే మరి
కేషన్ అండి
మీరు డిగ్ర్రియా మేడం
ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి
పోస్ట్ గ్రాడ్యూయేట
మ్మ్
మీది విలేజా, టౌనా మేడం
మాది విలేజే అండి
ఆహా విలేజ్ అంటావా పంటలు బాగా పండుతాయ మేడం
మా విలేజే కానీ బట్ మాకేమంత అగ్రికల్చర్ గురించి ఏమంత తెలియదండి మాది మొత్తం బిజినెస్ క్లాత్ బిజినెస్ అట్లా బిజినెస్ ఇంకా హోమ్ బేస్డ్ హోమ్ బేస్డ్ బిజినెస్ ఉండేట్ అనమాట
అంటే మీరు వ్యవసాయం గురించి మీకేం తెలవదంటే మీ ఊర్లో ఏ పంటలు ఎక్కువ
మా ఊళ్లో ఎక్కువ మాత్రం వరే పండిస్తూ ఉంటారు
మ్మ్మ్మ్
అండ్ ఇ పత్తి కూడా మా చుట్టుపక్కల పత్తి కూడా పండిస్తా ఉంటారు కందులు అవన్నీ ా ఉంటారు ఇ మనం మన మన మన బర్ చేన్లే కి ఎప్పుడు వెళ్ళలే కానీ మా అమమ్మ గారు చేైన్ల అయితే ఎక్కువగ రేవ్ వరి పోలాలు ఉన్నయన్న మాట మాకు
అవునా అంటే వాళ్ళదీ మీ ఊరి కంటే చాలా దూరమా మేడమ్
ఆ చాలా దూరం ఆల్దేస్ వచ్ చెప్పలేదు అట్లా వెళ్ళేసి చూసి పొలం గట్ల మీద వెళ్ళి చూసి వెల్తూ వస్తూ ఉంటాం. ట్టోనన్ననీ సరదాగా వెళ్ళేసి వస్తుంది మా సిస్టర్సు అందరం మా అమ్మ వాళ్ళు మామయలూ అందరియి గలిపి లేపోచ్చు చిన్నప్పుడు వెళ్ళినం పెద్దగ ఐనంక అసల్కె వెళ్ళటమే వెళ్ళలేదు
అవునా మేడమ్
వెళ్ళాలీ అందరం గలిసి కోవాలి
ఇంకా మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండ్ల తోటలూ, పూల తోటలు గిట్లా ఉండేదా మేడమ్.
ఆ పండ్ల తోటలు మావిడి తోటా ఆ అట్లాంటి తోటలు ఉండేటివి బాగనే చెరువులూ బావులూ వాగులూ వంకలూ అన్ని చిన్నప్పుడు తిరిగేటోడు అట్లా జెస్టు ప్యా అట్లా ఎడ్యుకేషన్ ఐపో హాల్డేస్ రాంగనే తాత గారు మా సైకిల్ మీద తీసుకెళ్ళేటోళ్ళు ఒక థర్టీ కిలోమీటర్స్ అయినా మా తాతయ్య సైకిల్ తొక్కుకుంటూ ఇద్దరు మనవరాలనీ తీసుకొని వెళ్ళే టోళ్ళు అనమాట. అను మా చెల్లెల్ని ఆఆ మా తాతయ్యా బా చూసుకుంటడు మా తాతయ్యా అట్లనే సైకిల్ దొక్కుంటే ఎళ్లడ్ టోళ్ళం మళ్ళ ఇంటి దగ్గర ఉండంగనే మళ్ళ మా కోసం చెరువులకి కెళ్ళటోళ్ళు వాకులకి అటు ఇటు మాడ్
చెరువుగట్ చెరువుగట్టులో ఉండేదా మేడమ్ చెరువులు గేదెలు, మేకలూ, పశువులు గిట్ల మి పల్లెటూర్లో వాతావరణం చాలా బాగుంటదట గదా
చాలా బాగుంటది మా స్వీట్ మెమరీస్ గానీ మా అప్పుడు ఎడ్యుకేషన్ టైంలోనే
ఒకే మేడమ్
ఆ ఆ మూమెంట్ మళ్ళ మనకి ఎప్పుడుకీ రావండీ
అవునా మేడమ్
థాంక్యూ అండి థాంక్యూ